హలో
ఏం చేస్తున్నావ్
హలో
హలో వినిపిస్తుందా
అ అ అ వినబడుతుంది ఇప్పుడు
ఏం చేస్తున్నావ్
ఏం జెతున్నావ్ బాగా జోష్ లో ఉన్నావ్ ఏంది ఆర్సిబి విన్నా అయిందని
అ హ
హలో
ఆ మ్యాచ్ చూసిన
ఆ ఎట్లుంది చూసినా చూసినా నువ్వు ఎవరికి సపోర్ట్ చేసినావు
నేను జిటికే
అయ్యో నేను జీటిక ఎసినా గాని ఆర్సిబి విన్యంది
ఆ విన్నయితే మానలే ఎవడ మనకెమి ఇ ఉద్దరి చెలే
ఆ
ఎవరే మనకేమి ఏం చేసేది లేదులే
చేసెర్లేదు కానీ ఏదో అట్లా మాజా
ఆ చూసీన నేను లాస్ట్ వరకు నిద్ర వస్తుంటే పడుకున్నా మధ్యలో
అవును నేను వచ్చేసినా గదా అప్పుడు నిద్ర అయినా మళ్ళీ లేసినా అయిపోయిన తర్వాత
మ్ మళ్ళీ చూడాలనిపించింది నాకు
లాస్ట్ కు వచ్చింది కాబట్టి చూడాలి అనిపించింది లాస్ట్కి సిక్స్ కొట్టిండు
అవును చూసిన లాస్ట్ లో సిక్స్ కొట్టాడు
ఆ
మ్ ఏం చేస్తాంలే అదే మీ ఈజీ మ్యాచ్ లే ఎమంతా
అవును అదేమంత ఒకవేళ స్కోర్ ఎక్కువ ఉండి ఉంటే మంచి చజీ ఇప్పుడు ఆ బాగుండే మ్యాచ్ అప్పుడు
అప్పుడు మ్
తక్కువ స్కోర్ అయ్యే సరికే
ఉ అట్లా అయిపోయింది
ఉమ్
మ్ ఏం చేస్తున్నావ్
ఏం జెత్తలేను ఇంగా చూస్తున్న వీడియోలు వాళ్ళు పెట్టినా అన్ని
అవునా
అన్న ఫోన్ చేస్తతే మాట్లాడిన వాళ్ళకి రాదు మ్యాచ్
ఏమి
అక్కడ రాదంట హాట్ స్టార్
అవునా యాప్ ఇన్స్టాల్ చేసుకోవ
యాప్ ఇన్స్టాల్ చేసినా ఓన్లీ మనకే మన ఇండియా వస్తదంట అక్కడ రాదంట ఫారెన్ లో
ఆహా అవునా అట్లా గూడా ఉంటాయి అట్లా గూడా ఉంటాయా
ఆ అక్క అట్లనే ఉంటదంట
నేను నాకు తెలీదు అట్లా
ఆ రాదంట
ఏం తిన్నావు
ఆ
ఏం తిన్నావు
దోశా తిన్నా నువ్ ఏం తిన్నావ్
నేను కూడా దోశ ఏ మీరు కూడా దోశ తెచ్చుకున్నారా
ఆహా
ఉమ్ ఏందో అమ్మా మా వాళకి రోజు రోజుకి సావాగొడతాంధి ఇప్ ఆ మా ఆంటీ రోజు రోజుకి సరిగే ప్రిపేర్ చేయట్లేదు
మరి చేంజ్ కావచ్చు కదా
అవుతా అవుతా చూద్దాం
ఉమ్ మరి మేను అన్నా చేంజ్ చేయ్యమని చెప్పేవాలి
ఓ ఆమె మొక్కం చేస్తది ఉమ్
ఊమ్
ఆమె మొఖం చేస్సది చేంజ్
ఉమ్ హు
ఆమె చేయదు అది కాదు
ఇంకేమ్ సంగతులు సెలబ్రేషన్స్ ఎట్ల ఉన్నాయి
ఏం సెల మా రచ్చ రచ్చ చేస్తున్నారు అమ్మా
ఉంహు
ఉమ్
ఎవ్వరు రాట్లేరా రచ్చరచ్చ చేస్తుంటే బయటకి
ఎవరు రాలే అద్ వెళ్ళిపోతే ఎతుకపోతారు బయట మనల్ని కూడా
ఆ తీసుకవోయి దాంట్లో వేసుకోతారు
ఆ అవసరం లేదమ్మా వాళ్ ముందే తాగింటారు
అవునవును
ఎందుకన్త రిస్క్ అవసరమా మా రూమ్ లో మై పోయ్ చూద్దామనే
అమ్మో అట్లాంటిది చేయకండి
ఏ మొన్ననే చెప్న్నా కదా టిఫిన్ తిినడానికి వెళ్తే అది జరిగింది మాకు ఒక బ్యాడ్ ఇచ్చ ఆ మళ్ళ ఎందుకు వెళ్తా
అదేలే
ఉమ్
ఎవరో మొత్తుకున్నారు
ఏమని
అదే మ్యాచింగ్ అయిందని చెప్పి
అవునవును నేను కూడా చూసా మా బాల్కనీ లోకి వెళ్ళి చెక్ చేస్తే ఏమరుసన్నారు
అక్కడ చూడు ఫుల్ వెళ్సారు అదేధో థౌసండ్ వాళ్నను టెన్ థౌసండ్ వాళ్
ఆ ఊరికకే అన్ని పేలుసన్టారు ఆల్
అంత టైం పాస్ వాళ్ళకేం రాదు కాని ఏదో మజ్జా కోసం అంతే
ఉ అంతే ఎరైనా అంతే మజ్జా కోసం ఉమ్మ్ ఇంకా చెప్పాలి నువ్వే
ఇంకా రేపు రేపుటి ఏం ప్లాన్స్ ఏంటి
ఇంకా ఆఫీస్ పోవడమే అమ్మా ఏముంట ఆ ఈవినింగ్ నైట్ షిఫ్ట్
ఆ నా ఆఫీస్లో కూడా రేపు అంతా ఇదే
ఆ ఉంటదా ఉంటదా ఏం గోల చేస్తారో వాళ్ళు ఇంకా ఈరోజు ఆఫీస్ ఉనింటే ఇంగ అంతే అయిపోయింది
సుంటే ఎవరు ఆర్కే హేగ బయడు
ఉమ్మ్
ఇదే పనిలో ఉండేటోళ్లు
ఆ పొయ్యి ఆడ కెఫేడేలో కూర్చుంటారు కొంత ఉమ్మ్ ఇంకా ఏం ఎటు పోలేదా
ఏటుపోలేదు పోవద్దని చెప్పి ఇక్కడ రూల్స్ పెట్టారు కదా ఎటు పోలేదు
ఉమ్మ్ అవునవును కష్టం కదా మళ్ళా వాళ్ళు తాగింటారు ఎందుకు రిస్క్ తీ
మనం కూడా రిస్క్ తీసుకోవద్దని ఇంగ ఎటు పోలేదు
ఉమ్మ్ బెస్ట్ లే
ఉమ్మ్
మేం పానీపూరి తిన్నాం ఈవినింగ్
ఉమ్మ్ బావుందా
ఆ బాగుంది
మ్మ్ఉహ్మ్ మా ఫ్రెండ్ కూడా నాకోసం
అహా ఈ ఏం డాగ్ అరిసిసరిచి పెడతాంది కింద
అయ్యయ్యో
ఉమ్మ్ ఏమైందో దా
ఉమ్
ఇంకా
ఇంకేంటి మరి
ఇంకేముంది ఆఫీస్ ఎళ్ళాలా రేపు ఆఫీస్‌కి వెళ్ళాలా రేపు అంటున్నా
ఆ పోవాలి నాకుడా ఈవినింగే కదా
ఉమ్మ్ ఇంకా ఎటు ఎట్లుంది వర్ కు రీసెంట్గానే కంపెనీ చేంజ్ అయినట్టున్నావు కదా
ఆ ఇప్పటి వరకు అయితే బానే ఉంది ఈ మండే నుంచి తెలిసిది మండే నుంచేలి ఫ్లోర్ చేంజ్ అంటా మాకు సపరేట్గా మా ప్రాజెక్టుకి సపరేట్గా ట్రైనింగ్ అంట
ఉమ్మ్ హూ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అనుకుంటా దాంట్లోనే ఎస్టిమేట్స్‌లోనే ఉన్నారు కొంతమంది
అవునా కనుక్కొని చెప్పొచ్చే ఎట్లుంటదో
ఆ కనుక్కుంటా వాళ్ల నెంబర్స్ లేవు గాని చెప్పినా కదా ఆరోజే
ఆ అదేలే చెప్పినావు కానీ ఇంకా మళ్లీ ఏడ నువ్వు కలువలేదు దీని గురించి
ఉమ్మ్ వాళ్లు కలిస్తే ఒకసారి చెప్తా
ఆ
ఉమ్మ్
ఇప్పుడు నాకు ఒక డౌ ట్ ఏంటిది ఇప్పుడు అవి ఉంటాయి కదా పేషెంట్ రెస్పాన్సిబిలిటీస్
ఆ
అవిట్లో ఫస్టే కోపే అంటే
మనకి లైబ బకిట్స్ లోకి వెళ్తే ట్రాన్సాక్షన్ ఇంక్వైరీ లయబిలిటీస్ బకిట్స్ లోకి ఎళ్లి అవుట్ స్టాండింగ్ ఓపెన్ చేసినాం అనుకో ట్రాన్సాక్షన్ ఇంక్వైరీ అని దాంట్లోకి వెళ్తే తెలుస్తది లే కోపే ఏది కో ఇన్సూరెన్స్ ఏది అని
అంటే వాళ్లు వాళ్లు పక్కా మూడు ఉండాలి కదా వాళ్లకి అంటే ఉంటాయ
ఏదో ఒకటి ఉంటది అన్నీ ఏమి ఉండవు ఒక్కోసారి
అహా ఇప్పుడు రెండు ఉన్నాయనుకో ఫ అని చెప్పి ఎట్లా తెలిసిద్ధి
ఆడ పె పెట్టింటారు వాళ్లు కోపే కో ఇన్సూరెన్స్ అని
ఆ ఇంత ఎలిజిబుల్టీకి ఇంతుంది ఇంత యూజ్ చేసినారు అట్లా కనిపిచ్చిది కదా
ఆ కనిపిస్తది కో ఇన్సూరెన్స్ ఎంత కోపే ఎంత అనేది
ఉ
మొత్తం వచ్చి పేషెంట్ రెస్పాన్సిబిలిటీ అని అక్కడ ఒకటి ఉంటది అందులో చూపిస్
అదే అవుట్ ఆఫ్ పాకెట్ అని చెప్పి
దో
ఆ
నార్మల్గా అవుట్ స్టాండింగ్ లో చూపిస్తది
అహా ఎప్పిక ఇంగా రేపు చూపిస్తారంట
అహా
అప్పుడు ఇంగ చెప్తారు కదా వాల్లే
అవునా ఓకే ఓకే
ఇంకేంటి మరి
ఇంకేముంది నార్మల్
ఇంక అంత నా
ఆ అంత నార్మల్ అంత నార్మలే ఇంకా
ఆ
ఉ
ఇంకా ఏముంది సెకండ్ సండే అయిపోయింది మళ్ళా ఏద విది హు
సరేలే అయితే వుంట
ఆ
ఏమో ఈ డాగ్ అరిచి అరిచి పెడతాంది వుండు చూద్దాం
సరే సరే మరి బాయ్